హలో
హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
హలో
వినపిస్తుందా అండి
ఆ వినిపిస్ స్తుంది అండి
ఉందండి
అవునా
ఆ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పుడు బాగాస్తుందా
ఆ ఇప్పుడు ఓకేనండి
ఓకే అండి అయితే ఇప్పుడు బా బాగాస్తుంది కదా క్లారిటీగా
ఆ క్లారిటీగానే ఉందండి
అవునా సర
నా వాయిస్ క్లారిటీగా ఉందా అండి
ఆ బాగొస్తుందండి మీ వాయిస్ నాకు
ఓకే అండి
ఏం చేస్తున్నారండి
హో మ్యాచ్ చూస్తున్నానండి
అవునా ఏ ఎవరెవరికండి ఆర్సిబి వర్సెస్ జిటి మ్యాచ్ వస్తున్నారా మీరు
అవునవునండి
అవునా స్కోర్ ఎంత ఉందండి జీతి
నేను చూడలేదండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా ఇంకా సైడ్ వచ్చేసానండి
అవునా ఎవరు విన్ అవుతారని యాకస్పెక్ట్ చేస్తున్నారు
నేను డెఫినెట్ గా ఆర్సిబి అని అనుకుంటున్నాండి డెఫినెట్ గా అనుకోవడం కాదు ఆర్సిబి అని ఫిక్స్ అయిపోయానండి
అవున్లేండి అవును
అవునండి ఇంకొక విషయం ఏంటంటే నాకు మ్యాచ్ అంతగా తెలియదు తెలియకపోయినా కూడా ఫ్రెండ్స్ ఇంగా ఆర్ సి బి టీమ్ అనమాట ఫ్రెండ్సకి సపోర్ట్ చేయాలి కాదండి మరి అందులో విరాటు సో అందుకు ఇంకా డెఫినెట్ గా ఆర్ సిబి విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి
అవునండి అవును
ఆ మీరు అండి
నేను అంతే అండి అచవల్గా నేను ఎస్ ఆర్ హెచ్ కి బిగ్ ఫ్యాన్ ఎస్ ఆర్ హెచ్ కి పీస్ కి ఫ్యాన్ కానీఫ్రెండ్స్ కూడా ఆర్ సిబి ఫ్యాన్స్ ఉన్నారు సో ఇంకా నేను ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆర్ సిబి కదా అని
ఓకే మీరు ఒకవేళ ఆర్ సి బి కి అండ్ సి ఎస్ కె కి మ్యాచ్ జరిగితే మళ్ళీ ఎవరికి సపోర్ట్ చేస్తారండి మళ్ళీ మీ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేస్తారా అండ్ మీకు ఇష్టమైన సి ఎస్ కె కి సపోర్ట్ చేస్తారా
ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే కదండి ఇంకా
అది కూడా నిజమే
ఇంకా అప్పుడు ఆ టైమ్ లో ఇంకా అంటే మ్యాచ్ వరకు చూసుకుంది మ్యాచీ తర్వాత ఇంకా ఫ్రెండ్షిప్ అంతే
ఓకే ఆ అర్థం అయిందండి
మ్మ్
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీకు మీరు మ్యాచ్ చూడరా అంటే ఇంట్రెస్ట్ ఉండదా మీకు లేకపోతే అర్థం అవ్వాలా మ్యాచ్
నేను చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి అని ఇంట్లో కూడా ఎప్పుడు కూడా నేను మ్యాచ్ చూసింది లేదండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ చూస్తే ఆ అంటే జస్ట్ ఎంజాయ్ చేయడం కాగాని అలా చూ అని ఆ ఆలోచిస్తాను అంటే ఏం బికెట్స్ ఏంటి వి అవన్నీ తెలుసుకోడానికి ట్రై చేస్తాను
అవునులేండి
ఆ రీసెంట్ టైమ్ లో వచ్చేసి ఆర్ సీ బి విన్ అయింది కదండి
అవునులేండి
మ్యాచ్ ఏంటో తెలీదు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ అవునండి అప్పుడు విరాట్ కానీ నాకు విరాట్ తెలుసు కానీ ఆర్ సి బి అంటే ఏంటి వీళ్ళే అసలు ఏదంతా ఏం తెలియదు జస్ట్ ఎంజాయ్ చేసినంటే ఎందుక వైబ్ వచ్చేసిందండి ఇంకా ఆర్ సి బి అనగానే పై కెళ్ళి ఆ క్రాకెట్స్ పెలుస్తుంటే ఎంజాయ్ చేసి అలా అనిపించింది అసలు నేను ఎప్పుడు మ్యాచ్ చూసిందే లేదు ఎందుకో అప్పుడు అట్లా వైబ్ అనిపి వచ్చింది ఇంకా ఎంజాయ్ చేసేసానండి
అవునులేండి
ఆ
అంత అండి ఫ్రెడ్స్ కోసం సపోర్ట్ చేస్తామ్ అండి ఆ టైమ్ లో
ఆ అది కూడా నిజమే అండి మీరు చెప్పింది కూడా
అవునండి
మ్మ్ మీకు వంట చేయడం వస్తుందా అండి
నాకు రాదండి వంట చేయడం
తినడానికి వస్తుందా అండి
నాకు వంట చేయడం రాదండి తినడం మాత్రం వచ్చండి
ఓకే
నాకు తినడం వచ్చుగానీ వండడం రాదండి కానీ నేర్చుకోవాలి నేర్చుకుంటాను మెల్లగా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు డి పెండ్ అవ్వకూడదు కదా ఇప్పుడు
అవును అండి నిజ
మ్మ్ ఒకవేళ మనం ఫ్రెండ్స్ తో ఉన్నా సర ఫ్రెండ్స్ చేస్తున్నా కూడా మనకి ఒక్కొక్కసారి ఫ్రెండ్కే బాలేకోకుండా అయిపోతది అప్పుడు మనం చేసే స్టేజ్ వచ్చినప్పుడు బయట నుంచి అంతెంత కాస్ట్ పెట్టి మనం తెచ్చుకోలేము మనం చేసేలాగా అప్పుడు ఉండాలి కదా
అవునండి అది
కొంచెం ఆ కొంచెం అన్న అంత పర్ఫెక్ట్ కాకాపోయిన స్టార్టింగ్లో కాబట్టి కొంచెం కొంచెం మేనేజ్ చేసేలాగన్న వంట చేసిన కూడా అందరం కలిసి తినచ్చనమాట నేర్చుకుంటానండి ఇప్పుడు కాకపోయిన కొన్ని రోజులకో కొన్ని మంత్స్ ఒక వన్ ఇయర్ తర్వా నేర్చుకుంటాను కంపల్సరీ
ఆ మీరు నేర్చుకుంటారు మీకు పట్టుదల ఉంది అని నాకర్థమైతుందండి మీ మీరు మాట్లాడే మాటల్ని బట్టి
అయ్యో నేను ఒక్కొక్కసారి మాటల బర్ కే ఉంటాను గానీ ఒకొక్కసారి నాకు ఇంట్రెస్ట్ రాదండి ఏదైనా చెయ్యాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా అన్ అ అన్నది చేస్తాను కానీ ఒక్కొక్కసారి నా క్కువ ఇంట్రెస్ట్ రాదనమాట కొంచెం లేట్ గా చేస్తా చేస్తా కాని లేటుగా చేస్తా
ఆ మీ మాటల్ని బట్టి నాకొకటి అర్థం అయిందండి తినడం కూడ మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే బాతింటారు లేదు అనంటే ఎదొ తినాలంటే తింటారు అన్నట్టు అనిపిస్తుందండి నాక్
నిజమండి అదేమో నిజమేనండి
ఓకె అంటే నేను మీ పట్ అట్ల గెస్స్ చేసిన ప్రతి ఒక్క విషయం నిజం అన్నమాట
అవునండి అవును
ఆ ఇంకేంటండి
చెప్పాలండి మీరే మీకు వంట చేయడం వచ్చంటున్నారు అయితే మీకు ఇంకా భయం లేదు ఇంట్లో అమ్మ లేకపోయినా కూడా అమ్మ ఆఫీస్ కెళ్ళినా బయటకి వెళ్ళినా ఎక్కడ ఊరికెళ్ళినా కూడా ఒక టూ డేస్ రాకపోయినా కూడా మీరు మేనేజ్ చేసుకోగలరు ఫుడ్ ని
ఆ అవునండి అంటే సింపుల్ సింపుల్ థింగ్స్ చేస్తానండి మరీ అంత పెద్దపెద్దవి రాదు వెజ్ ఐటెమ్స్ ఎం అంటే ఏంటివి రావండి నాన్వెజ్ వస్తుంది
అవునండి కానీ రోజు నాన్ వెజ్ తినలేం కదండి వెజ్ కూడా నేర్చ్ ఇంక మీరు నాన్వెజె చే తున్నప్పుడు వెజ్ ఇంక పెద్ద సంగతా అండి మీకు
అది కూడా నిజమే అండి కానీ నాకు వెజ్ లో ఓన్లీ మజ్జిగ చారు అని ఉంటుందండి ఆ అది ఒకటి వస్తుందండి సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఉంటుంది
అవునులేండి
మ్మ్ ఇంకా నాన్ వెజ్లో చికెన్ చికెన్ ఎనీ టైప్ ఆఫ్ చికెన్ చేస్తాను. మటన్ రాదండి ఫిష్ పులూసు చేస్తానండి
ఉ ఫిష్ చేసినప్పుడు మీకు మటన్ వేయడం రాదా ఉ బి..
ఏంటండీ
ఫిష్ చేసినప్పుడు ఇంకేంటి మీకు మటన్ చేయడం రాదా
నేను మటన్ తినను చేయనండి ఎందుకో అది నాకు నచ్చదు
అవును లెండి అంతేలేండి కొంతమందికి
ఆ అది చికెన్ ఆ చికెన్ కడగడం కూడా నాకు ఎందుకో నచ్చదం డి
అవునా నాకూడ అదే కానీ చికెన్ చేసి పెడితే తింటాను. గాని చికెన్ షాప్ దగ్గరకి వెళ్ళడం కానీ చికన్ ని ముట్టుకోవడం గా నాకు ఎందుకో నచ్చదండి. ఉంటది. చికెన్ షాప్ కి దగ్గరికి వెళ్లాలం అంటే ఆ స్మెల్ నచ్చదు. ఇంటికి తెచ్చిన తర్వాత అది కడగమని చెప్ ఇంక నేను ఎప్పుడు ఇంతవరకు ఒక్కసారి కూడా నేను దాన్ని కడగలేదండి. ఎందుకంటే దాని కవర్ ని ముట్టుకోవాలంటే నాకు ఎలానో ఉంటది.
ఆవునండి. ఎందుకో నాకు కూడా అట్లా అనిపిస్తా ఉంటుంది. అండ్ ఫిష్ కూడా అంతేనండి. స్మెల్ అస్సలు పడదు. కానీ అది ఫిష్ ఫ్రై కానీ కబాబ్ కానీ అలా చేసినప్పుడు బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటాను.
అవునులేండి.
అది కూడా ముళ్ళు లేని ఫిష్ ఉంటది కదండి. చిన్న చిన్న చేపలు అవి తింటానండి. ఎండు చేపలు అని అంటారు. కదండి. విన్నారా అండి మీరు
పడదండి. నాకు స్మెల్లు ఇంట్లో చేస్తే నేను బయటికి వెళ్ళిపోతాను.
అండి అంటే ఇంట్లో అని అచ్ ఉమ్ అట్లా రండి. అందర్ ఎందుకంటే మా డాడీకి ఆ ఫిష్ అంటే అస్సలు పడదు.
అవునా అండి.
అవునండి. ఇంట్లో ఫిష్ చేస్తే ఖచ్చితంగా బయటకి వెళ్ళిపోతారండి. మళ్ళీ ఫిష్ అంతా స్మెల్ అంతా బయటకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తారు. ఇంటికి
అవునా అండి. మళ్ళ మిరి ఇంట్లో మీ ఇంట్లో మీ నాన్న తప్ప అందరూ ఫిష్ తింటారా అండి మీరు
ఆ అవునండి అందరూ తింటారండి. ఫిష్ మా డా మా డాడీ తప్ప
అవునా
ఇంకా మటన్ నేను నా సిస్టర్ తప్ప అమ్మ నాన్న తింటారు. ఇంకా చికెన్ హోల్స్ ఫ్యామిలీ తింటారండి.
అవున్ లేండి.
హ్మ్ మీరు అండి.
నేను తింటానండి. మా ఇంట్లో అందరూ అన్ని తింటారండి.
అహో గ్రేట్ అండి.
గ్రేట్ ఏముందండి. ఇంగా ముందు నుంచి మనకు అలవాటు చేసింటారు. కదా అలా అండి యాక్చువల్ గా నాన్ వెజ్ కూడా తినాలి మంచిది అనమాట మన హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది. అన్నమాట బాడీ
కానీ మనం అలా మాట్లాడుకుంటాం. కానీ బ్రాహ్మిన్స్ వాళ్ళు అస్సలు ఆ నాన్ వె
అసలు వాళ్ళు తి వాళ్ళు తినరండి అస్సలు చాలా స్ట్రాంగ్ గా తరడి వను
అవునండి అంతా వెజ్ తింటారు ప్యూర్ అంటే ప్యూర్ ప్రోటీన్ ఫుడ్ విటమిన్స్ ఫుడ్ అలా తింటారు ఐరన్ అలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి వాళ్ళు
అవునండి అవును
హ్మ్ ఇంకేంటండి
చెప్పాలండి ఇంకేం మీరే
డ్రామాస్ చూస్తారా అండి మీరు
లేదు నాకు చూసే అలవాటు లేదండి డ్రామాస్ అంటే ఏంటో కూడా తెలియదు అండి ఏం డ్రామాస్ అండి
ఆ డ్రామాస్ అంటే ఏంటిో తెలీదుా అండి
అహ
అంటే డ్రామాస్ అంటే ఇప్పుడు చైనీస్ డ్రామాస్ కానీ లేదు అంటే కొరియన్ డ్రామాస్ కానీ
సరే అండి
ఓకే అండి బాయ్ అండి బాయ్ అండి